తిన్నారా నేను కాలి బాగునిందా తింటి ఇప్పుడే బానిందా దోసా
దోశాని ఆ గెస్ చేసావా
ఉమ్
ఓ బాంది దోసా పె పెంటారు ఇడ్లీ ఏందో వీళ్ళు అన్ని పెట్టాంటారు నేనైతే ఎగిన మొన్న ఒక మూవీ చూస్త సన్మాట
ఊ ఊ ఉమ్
అది ఆ సినిమా అయితే కనా చానా బాగుంది నువ్ కూడా చూడు ఈ సారి
ఉమ్ సరే ఏ మూవీ
ఏ మూవీ అంటే అది కపుల్ ఫ్రెండ్లీ మూవీ అనేసి
కపిల్ ఫ్రెడ్లీ ఇ
ఆ అందులో హీరో హీరోయిన్ ఉంటారు హీరోయిన్ చ్చేసి మిస్సిండియా అనమాట మామూలు ఆమె పేరు మాన్సా
మానస ఆ
చేసి వాడి పేరు సంతోష్ అనుకుంటా వాడు ఎలా అంత తగిన ఇది మ్యాడ్ మూవీ చూసావా
ఆహా చూసా
దాంతో ఢీడీ ఉంటారు చూడు పెద్ద్ద మొక్కం
ఆ ఆ ఆ ఆ గుర్తున్నాడు ఆ
అన్నయ్య అనమాట
ఓ అన్నయ్యనా
అన్నయ్య దాంతో ఎలా అంటే గిన
హ్మ్
ఫస్ట్ హీరో మామూల్ మిడిల్ క్లాస్ అన్మాట
హ్మ్
ఆ ఇంకా వాడికి ఏం జాబు ఉండదు ఊరికే ఏదో ఏదో పార్ట్టైమ్ జో చేసుకోని ఉంటాంటాడు
అ
ఇంకా అలాగా ఒకసారి హీరోయిన్ పర్స్ మారీ చ్చమైతుంది ఇంట్లో పరిస్థితుల వల్ల ఆమెను వాడు ఒకే ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది
ఆహా
ఇంకా అందుకనేసి ఆ వాళ్ళిద్దరుూ ఒకే ఇంట్లోనే ఉంటారు
ఆ
అప్పుడు హీరోయిన్ బాగా హెల్ప్ చేస్తుది అనమాట హీరోకి జాబ్ రావడం కోసం అలాగా మంచి హెల్ప్ చేస్తే గిన
అ
వాళ్ళిద్దరు ప్రేమలో పడతారు
అ
అలాగా చాల బాగుంటుంది ఇంకా వాళ్ళ ప్రేమ విషయం వాళ్ళ ఇంట్లో తెలుస్తుంది జయిను వాళ్ళ నాన్న వచ్చేసి చాలా శాడిస్ట్ అనమాట ఇ ఆ అమ్మాయిని ఇకా అల పెళ్లి విషయము అడగడానికి హీరో వాళ ఇంట్లో కూడా ఒప్పుకున్నారు
ఆ
ఇంక అందుకనిసి
ఆ
అదే ఇంకా అడుగుతండ అయినా హీరో వాల్ల నాన్న ఒప్పుకోక ఆ టెన్షన్ కి అ అమ్మ కళ్లు తిరిగి పడి పోతుంది అప్పుడు హాస్పిటల్ చేపిస్తగిన అది డాక్టర్ సింగ్ మామూలు గా ఉంటారు కదా ఏదో ఒకటి చెప్తాను కదా ఇంకా ఆమె కొన్ని రోజుల్లో గతం మర్చిపోతుంది అన్నట్ల చెప్ప తారు.
అవునా అంటే ఆమెకి బ్రెయిన్ ట్యూమర్ అలా ఏమన్ న్న అంటే ఆ కండిషన్ వల్ల లేకపోతే నార్మల్ గనా
ఆ ఆమెకు ఆమెకు ముందు నుం చి ఉంటుందన్మాట ఎక్కువ టెన్షన్స్ ప్రెజర్స్ ఇంట్లో వాళ్ళు అట్ల పెట్టడం వల్ల వచ్చేస్తుంది.
ఆహా!
హ్మ్ ఇంకా అందుకనేసి ఆమె కొన్ని రోజులు అందర్నీ మర్చిపోతుంది అంటే
మ్
చాలా బాధపడతారు. ఇంకా అప్పుడూ వాడేమనుకుంటాడంటే ఈ కొన్ని రోజులన్నా ఆమెతో సంతోషంగా గడుపుదాం అనేసి ఆమెను హస్ లోపల్ నుంచి బయటిక్ పిలుచుకొని పోతాడు.
ఓహో! ఆ
ఆ ఇంకా అలాగా కొన్ని రోజుల్కి వస్తారు. ఆ అమ్మాయి ఇంకా గతాన్ని మర్ ర్చిపోతుంది. మనుషుల్ని అంతా మర్చిపోతుంది ఇంకా చనిపోతుంది. అప్పుడే ఏదో ఒకటి చెప్తారు. ఉన్నన్ని రోజులు బాగా సం తోషంగా ఉండాలి. ఎవరు ఎప్పుడు గుడ్ బై చెప్ తారో తెలీదు అన్నట్లా కపుల్ ఫ్రెండ్లీ మూవీ అయితే చాలా బాగుంది. ఈసారి నువ్వు కూడా చూడు.
ఆ చూస్తా.
హ్మ్ నువ్వేం మూవీ చూస్తవ్ ఏదన్నా
నేనా
ఆ
నేను రీసెంట్గా అయితే ఏం మూవీస్ చూడ్లేదు. ఇంకా లాస్ట్ మూవీ నేను చూసింది అయితే ఆంధ్రాకింగ్ తాలూకా
ఆంధ్ర కింగ్ తాలుకా
మ్
రామ్ పోతినేని కదా
ఆ రామ్ పోతినేని
హ్మ్ నీకు రామ్ ఇష్టమా
ఆ అవును చానా బానే ఇష్టం ఆ కథ గుడా బాగనే ఉంటుంది. నువ్ గుడా ఈసారి చూడు. ఆ స్టోరీ ఏమంటే ఆ స్టోరీ ఏమంటే హీరో హీరో వాళ్ళది వచ్చేసి అది మారుమూల గ్రామం అనమాట కొండల్లో ఉంటుంది వాళ్ళ ఊరికి టోన్ కి అంటే దారి ఉండదన్నమాట మద్యలో ఆ ఒక నది ఉంటుంది, అడా ఒక బ్రిడ్జ్ కూడా ఉండదు పడవలోనే వెళ్ళాలి ఈ మ్ మళ్ళా ఇ రామపోతుందిని చిన్నప్పుటి నుంచి ఉపేంద్రాన్ని ఒక సినిమా హీరో అంటే ఇష్టం అనమాట
అన్లో కన్నడ ఆక్ట్
ఆ కన్నడ క కన్నడ అేవారంటే ఇష్టము, ఎందుకంటే వానకి ఇష్టం చిన్నప్పుడు వచ్చేసి, అందరూ అంటే వాడు చదువుకోవాల అనుకున్నప్పుడు ఆ చదువు ఒనుకోలన్నప్పుడు వాళ్ళు ఊరు వాళ్ళు కానీ ఆడ ఉండే స్కూల్లో ఉండే టీచర్లు గానీ చాలా ఎగతాళి చేసేవాళ్ళు అన్నీ అంటే మీరు మారుమూల ప్రాం మీకెందుకు చదువు అన్నట్టు, ఆ వాళ్ళ డాడీ పంతులు అన్నమాట ఆ ఊర్లో, మీ డాడీ లాగే నువ్వు కూడా పంతులు అవ్వ చ్చ కదా నీకెందుకు ఇవన్నీ చదువు అని ఎగతాళి చేస్తా ఉంటారు వాడు కూడా వాటికి చనా ఆ లొంగిపోతాడు అనమాట, అంటే వాడు చాలా బాధపడి ఒకసారి ఏడుస్తా ఉంటే వాళ్ళ డాడీ కూడా అదే ఆ ఏడుస్తా అంటే పాట వస్తుంది అనమాట ఉపేంద్రది రేడియో లో నుంచి ఆ పాట విని వాడు చా ఇన్స్పైర్ అవుతాడు చిన్నప్పటి నుంచి వాడంటే చనా ఇష్టం మ్
అప్పుడు నుంచి వాడికి చెప్పింది అంటే ఇష్టం కదా
అప్పటి నుంచి వంచి సిని సిని మళ్ళి చూట్టం
అవునా
హమ్ వాడే వాడే అనమాట ఉపేంద్రకిి పేరు పెట్టింది ఆంధ్ర కింగ్ తాలూకా ఆంధ్ర కింగ్ అనేసి
అవునా
ఆ సినిమాలో పెడతాడ అనమాట నువ్ ఆంధ్ర కింగ్ వే అనేసి అంటే వాడు మలయాళం నుంచి వచ్చినా కూడా తెలుగులో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా సేమ అయినాడు కాబట్టి అ దానికి ఆంధ్ర కింగ్ అని వాడే పేరు పెడతాడు చిన్నప్పుడే
చిన్నప్పుడే పెడతాడా
ఉ చిన్నప్పుడే పెడతారు మళ్ అట్లే పెద్దవుతారు ఒక రోజు వానికి వాళ్ళ ఫ్రెండ్స్ కి గొడవ అవుతుంది అట్లే ఈ హీరోయిన్ మధ్య అంటే నా హీరో గొప్ప నాకు హీరో గొప్ప అన్నట్టు కలెక్షన్స్ ఉంటాయి కదా ఒక సినిమా ఆడినప్పుడు అట్లా కలెక్షన్స్వి తక్కువ ఉన్నాయి మీ హీరోవి మావి ఎక్కువ ఉన్నాయి అన్నట్టు గొడవ పడతా ఉంటారు రోజు
అవునా
ఆ గొడవలో ఆ హీరోయిన్ కి రామే రాయితో విసిరు తాడ అనమాట ఆ హీరో ఇన్కి తగల్దు ఆ హీరో హీరోయిన్ వచ్చేసి ఆ ఫస్ట్ మీట్ అది హీరోయిన్ భాగ్యశ్రీ పడు న్యూగా వచ్చింది ఇండస్ట్రీలోకి
ఆ బాగుంటుందా ఆమె
బాగుంటుంది
హ
ఆ తర్వాత ఫస్ట్ చూస్ కుంది వాళ్ళప్పుడే మళ్ళా సేమ్ వాళ్ళద్దరు సేమ్ కాలేజ్ అనమాట అట్ వాళ్ళిద్దరు కొంచెం దగ్గర అయిపో పోత ఆ ఆ దగ్గర అయిపోతారు ఆ తర్వాత వాళ్ళ డాడీ హీరోయిన్ వాళ్ళ డాడీకి ఒక సినిమా హాల్ ఉంటుంది ఆ సినిమా హాల్ ఉంటుంది ఆ సినిమా హా లోని ఈ హీరో వచ్చేసి అన్ని సినిమాలు ఉపేంద్ర అవి చూసేవి
ఓ
ఇది అంటే ఈ హీరో హీరోయిన్ ఆ దొరికిపోతారునమాట వల్ డాడికి హీరోయిన్ వాళ్ల్ డాడికి
ఆ
పోవడం వల్ల హీరోని బంది చి అంటే కొడతనమాట కొటి ఆ నా కూతురు కావాలా నీకు అన్నట్టు కొంచెం ఏగతాలిగా మాట్లాడి వాళ్ళ ఊరిని కొంచెం ఎగత్ తలిగా చేసి అంటే వాళ్ళ ఊరిలో కరెంట్ ఉండదు మారుమూల గ్రామం గదా
ఆ
ఏముండదు అట్లా కొంచెం ఎగతాలిగా మాట్లాడేసరికి వాడికి మళ్ళీ చాల బాధ అయిపోతుంది సేమ్ అళ మాట రాకన్న అయిపోతుంది అన్ మాట నోటి నుంచి కానీ అప్పుడు మళ్ళా మళ్ళా హీరో సాంగ్ గుర్తు తెచ్చుకొని అన్నా కొంచెం మోటివేట్ అయ్యి మళ్ళా తిరగబడతాడ అనమాట ఆ నీ నీ కన్నా అంటే నీకున్న సినిమా హాల్ కన్నా పెద్ద సినిమా హాల్ కడతాను అదే మా ఊర్ లోనే కడతా తాను అప్పుడు వచ్చి కూతురిని నేను చేసు కుంటాను అన్నట్టు కొంచెం ఛాలెంజ్ గా చేసేసి పోతాడు
అవునా
ఆ తర్వాత కొంచెం బా కొన్ని రోజులు మళ్ళా వాళ్ళకి రామ్ ఒక ఫ్రెండ్ ఉంటారు
ఆ
ఆ వాడు ఇవన్నీ నీ వల్ల కాదు రా వెళ్ళిపోదాం టౌన్ కి వెళ్ళిపోదాం మనం ఆ జాబ్ చేసుకుందాం ఇవన్నీ వదిలేస అనేసి వాణి చెప్తాడనమాట ట కానీ వాడినడు నువ్వు వెళ్లిపోయగా అంటే వెళ్ళి పో అన్నట్టు అంటాడు అనేని వాళ్ళ ఫ్రెండిని వాళ్ళ ఫ్రెండ్ కోపం తో నువ్వు చేసేది అంతా మొండి గా చేస్తావు ఇవన్నీ జరగని పనులు నీ వల్ల ఎట్ల అయితుంది అన్నట్టు మాట్లాడతాడు
అవునా
ఫ్రెండ్ ఆ ఊరు నుంచి వెళ్ళలిపోతా అనమాట పట్టణానికి అంటే టౌన్ కి వెళ్ళిపోతాడు వీడ ఒక్కడే కష్టపడతాడనమాట సినిమా హాల్ కట్టి ఈ ఆ అక్కడ వెళ్త చెప్పినా కదా వాటర్ ఉంటాయి అనేసి ఆ వాటర్ లో నుంచి ఇసుక తీసి అమ్ముతాడు అంటే వాళ్ళ ఊరి ప్రజలని సహాయం తీసుకొని
అమ
అవన్నీ అమ్ముతాడు అ అమ్మి మూడు కోట్లు ఖర్చు అవుతుందనమాట సినిమా హాల్ కట్టడానికి అది వాళ్ళ ఊర్లోనే కడతాడు వాళ్ళ ఊర్లో కరెంటు కూడా ఉండదు అలాని కలెక్టర్ దగ్గరికి పోయి కరెంటు కూడా తెప్పించుకుంటాడు ఆ ఊరికి
ఇంగ అట్లా బా ఫేమస్ అయింటాడు ఏమో కదా
ఆ ఫేమస్ మళ్ళ అట్లా వాళ్ళ హీరోకి ఒక రోజు అంటే వాళ్ళ హీరోవి సినిమా వాడుతుంటాయ్ ఆ ఉంటా